హలో హలో ఏం చెప్తుది మే
వాయిసు వినిపిస్తుందా అక్క ఆ సరేలేక్క మ్మ్ ఆ ఆదివారమా టెంపుల్ కి వెళ్ళేది
కి
ఆ ఏది అమ్ నసన్ కోటకి
కోట ముత్యాలమ్మ స్వామి
ముట్టాలమ్మాకా సారేలేక్కు ఏ మక్కడ సడన్గా ఆదివారము
ఏం లే మోక్కుందామని అమ్మవారు కొంచం బాగా మహిమగన్న అమ్మవారు ఏవన్నా కోరుకున్న కోరికలు తీరుతాయని నమ్మకము అందుకోసమే వెళ్ళి దర్శనం చేసుకొని
రండి మీర్ గానీ ఉన్నాయి లేకపోతే ఏమన్నా ఆటో వెహికల్ ఏమన్నా మాట్లాడారా హ్మ్ బస్ తే మార్నింగ్ వెళ్లాల్సి ఉంటుంది కదా
మార్ని మార్నింగే వెళ్దాం అనుకున్నాము మార్నింగే వెళ్ళి నాకు ఇక్కడ కొంతవరకే ఆ ఉన్నాయి కదా అక్కడ వరకు ఓ బస్సుక చ ఆటోకి వెళ్దామని ఆ
అ డైరక్ట్ వైక్ అయితే ఇ బంద
ది మ బఓ ఆ
సరేలేక్కా అంగ అయితే రెడి జెస్కొల్లా
ఆ మన్ మె రెడీ జేస్కొని వెళ్ళల్ల
శనివారం అనేది చేసి పెెట్టుకున్నాను